హలో
ఉమ్ హలో అండి బన్నారా అండి
అనమండి మీరు ఎలా ఉన్నారండి
బండమండ్డీ
అందరు బాగున్నారా అండి
ఆ అంతా బాగున్నారండి
మ్మ్ ఏం చేస్తున్నారండి
ఉ తిన్నాం అండి టీవీ చూస్తున్నామ అండి మీరు రండి
మేము ఖగాలిగా ఉన్నామండి వర్క్ అయిపోయింది ఇప్పుడే అట్లా కూర్చొని మీకు కాల్ చేద్దామని కాల్ చేస్తా
అవునా మేము టీవీ చూస్తా స్తా ఉంటేమండి కాల్ వస్తానే కాల్ తో మీతో మాట్లాడతా ఉన్నాను ఆ ఈ మధ్య ఆ ఏమంటారు డ్రామా జూనియర్స్ వస్తుంది కదా అండి
ఆట్
ఆ డ్రామా జూనియర్స్ చూస్తున్నామండి
ఒక ఓకే బాగుంటుంది కదా అండి అది ప్రోగ్రామ్
అవునా అవునండి పిల్లలు వస్తారు పిల్లలు వాళ్ళ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటారు కదా ఐ మీన్ తాజ ఏ మ ఏది ఆ స్కిట్లు ఇస్తా అంటే స్కిట్లు చేస్తా ఉంటారు
మ్మ్ పిల్లలు పే పేరెంట్స్ క్రేజ్మెంట్ చానా బాగుందండి ఈ మధ్య
అవునండి
క్టర్స్లు బాగా ఎంకరేజ్ చేస్తాన్నారు వాళ్ళ ఇంట్రెస్ట్నీ బట్టి కూడా
ఉమ్ అవునండి
ఉమ్ పిల్లలు కూడా బాగా పార్టిసిపేట్ చేస్త అన్నారండి
అవును అవునండి
ఉమ్మ్ మన కాలంలో అయితే భయపడే వాళ్ళం అంత బయటకి సోషల్స్ తెలుసు తక్కువ ఉండేవి
సోషల్ స్కిల్స్ ఏంటండి బయట వాళ్ళతో మాట్లాడాలంటేనే చాలా భయపడే వాళ్ళం మనం అయితేగునా
ఉమ్ జెన్ సి కిడ్స్ ఇప్పుడు అట్లా లేరండి ఉమ్
సోషల్ మీడియాలో ఇప్ ఇప్పుడు హాలిడేస్ కదండి మొత్తం అంత అంత వాళ్ళవేనండి రీల్స్ రీల్స్ షర్ట్స్ అనుకుంన్ట్ త
ఉమ్ స్కూల్ స్టార్ట్ అయ్యేంత వరకు ఇట్లనే జరుగుత్ తది
అవునండి ఫుల్ యాక్టివ్లో ఉన్నారండి పిల్లలంతా సోషల్ మీడియాస్ లో అవునండి డి
వాళ్ళని ఆ అదుపు చేయడమే కష్టం అయిపోతుంది
ఉమ్
ఉమ్ టీవీలో ఇంకా మీరు ఏం బా చూస్తారండి
టీవీలో ఇంతకు ముందు సరిగమప వస్తా ఉన్నిందండి ఇట్లాంటివి షోస్ ఎక్కువ చూస్తానండి నేను మంచివే
షోస్ బాగా చూస్తారండి ఉమ్ సినిమాస్ చూడారా అండి
సినిమాల్స్ తాక్కువేనండి చూసేది
ఉమ్ టీవీ వల్ల ఎఫెక్ట్ టీవీ వల్ల ఏం ఎఫెక్ట్ కదా అండి ఎక్కువ పిల్లలకి ఆ హా హోంవర్క్ రాయకపోడమట్ ఇట్లా ఏమి అడిక్ట్ అయిపోరా
అడిక్ట్ అయి తరండి వాళ్ళకి చెప్పాలంటే చాలా కష్టమండి ఆ టైం లో ఫిలిం మ్మ్ ఈవినింగ్ ఎక్ ఏమంటారు కాలే స్కూల్కి కాలేజెస్కి పోయి వచ్చిన తర్వాత స్కూ టీవీ దగ్గరే ఉండి తరు మొబైల్స్ ఇవ్వకపోయినా త ఇవ్వకపోతే మ్మ్ ఇంకా వాళ్ళగూడా కల స్కూల్లో అంతసేపు దాకా కూర్చొని చదువుకొని హోంవర్క్స్ రాసి అవి ఇవి క్లాసెస్ విని బోర్ కొట్టేసింది డోంగ్లి టైర్డ్ అయింటారు వాళ్ళకి రిలాక్స్ అనేది కావాల కదండి కాబట్టి హ్మ్ కాబట్టి కాసేపు మేము టైం వాళ్ళకి ఇస్తామండి టీవీ చూడ్డానికి మ్మ్ కార్టూన్స్ చూస్తామండి
మ్మ్ కార్టూన్స్ లో బా డోరేమాన్ చూస్తారా లేదంటే మిక్కీ మౌసు
మ్మ్ క్కి మౌస్ డోరేమోన్ బా చూస్తారండి డోరేమోన్ సిన్ చాన్ చోటు పత్ మోటుపతులు
ఉహూమ్ మోటు పత్లు బావుంటుందండి నింజా ఆటోరే కూడా బావుంటుంది
ఆ ఫుల్ కామెడి అండి
ఆ కార్టూన్స్ కార్టూన్స్ అంటాం కాని కార్టూన్స్ లో నుంచి నేర్చుకునేకి ఎంతనో ఉం టది ఏమంటే వాళ్ళు అది గ్రహి చలంతే
అవునండి
మ్మ్ కార్టూన్స్ ఎంకరేజ్మెంట్ కూడా కార్టూన్స్ టు మంచిగా బుద్ధి నేర్పిస్తాయి కాకపోతే దాన్ని వాళ్ళు గ్రహించేటట్టు టుండల్లా మనం కూడా తెలియజెప్ప్ ఒకప్పుడు మన ప వేళల్లో నుంచి ఎట్లా నీతి ఉంటుందో కార్టూన్ లో నుంచి కూడా సేమ్ అట్లనే నీతి ఒక మోరల్ స్టోరీ
హ్మ్ అవునండి
మ్మ్ ఏమంటే పిల్లలు ఆడి టీ తాగుడదా
ఆ హ్మ్ నేన్ కాసేపు ఈవినింగ్ వస్తానే కాసేపు మూవ్ టీవీ చూస్ సరే అండి స్టూడెంట్స్ ఐ మీన్ పిల్లలూ తర్వాత హోంవర్క్ రాసుకుంటారండి బుద్ధిగా హ్మ్ మలి కాసేపు ఆడుకుంటారండి
హ్మ్ పాపం వాళ్ళగ్ కూడా ఏం జేస్ తరు బుక్స్ బుక్స్ బుక్స్ హోం వర్క్ క్లాస్ వర్క్ హోం వర్క్ క్లాస్ వక్ ఏమ్ ఉండదు రాయడం చదవడం తప్ప
హ్మ్ అవునండి
హ్మ్ ఇంకే ఇంకేమండి
మీరేమేం చూసారండి టీవీలో
మేం చూడమండి అప్పుడప్పుడు ఏమైనా సినిమాస్ వస్తే చూస్తాము
హ్మ్
అంతే ఏదన్నా షో బాగుంటే చూస్తాము స్పోర్ట్స్ చూస్తాము ఇప్పుడూ ఐపీఎల్ సీజన్స్ సీజన్ కదా ఇంకా రేపు ఎండ్ అయిపోతది. ఎండింగ్కి వచ్చేసింది కదా ఐప్ జన్ లో ఐపిఎలు జన్ టి ట్వంటీ సీజన్ లో టీ ట్వంటీస్ అంతే అండి యా స్పోర్ట్ యా సీజన్ బట్టి స్పోర్ట్స్ చూస్తామ్
హ్మ్
ఇంతే అండి ఇది అది అని ఏం లేదు ఏదో ఒ ఒకటి టైం దొరికేదే తక్కువ టైమ్ పాస్ కి ఏదో ఒకటి చూడాల అంత్
అవును
హ్మ్ ఇంకా టై ఇంకా టైం మంచిగా దొరికితే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము
హ్మ్
అవి తెండి మీరు ఈన మధ్య ఎక్కడికి వెళ్ళలేద అండి
ఈ మధ్య ఎక్కడికి వెళ్ళలేదండి ఎండలు ఎ క్కువ ఉన్నాయి కదా ఇంట్లోనే ఉన్నామండి టీవీ చూసుకుంటా మొబైల్స్ చూసుకుంటా సోషల్ మీడియాల ఆ రీల్స్ శాట్ ఇవే అండి ఎక్కడ చూడండి అంతా ఎండలు ఎక్క క్కువైపోయినాయి అండి
హ్మ్మ్
మ్మ్ నండి
మ్మ్ ఇంకేమండి చెప్పాల మీరే అయితే మీరెక్కడికి మేడం పోయింది బయటికి
ఎక్కడికి వెళ్ళలేదండి ఈ మధ్య రీసెంట్ మూవీస్ ఏమన్నా చూసినారండి టీవీలో రీసెంట్ గా మూవీస్ ఏవైనా చూసినారా అండి టీవీలో
కొత్తగా ఒకటి రిలీజ్ అయింది కదండి సూర్యా సినిమా అది వీరభద్ర అని దానికి కెళ్ళింటుమండి బాగుందండి స్టోరీ సింపుల్ గా ఒకా మ్ గా సాగిపోతే అది మ్మ్ గాడ్ రిలేటెడ్ కోర్ట్ అండ్ గార్డ్ రిలేటెడ్
మ్మ్
కోర్ట్ అండ్ గార్డ్ రిలేటెడ్ మూవీ
అవునా
గస్ ఆగిపోతది అం ఓకే అండి
హ్మ్మ్
హ్మ్మ్ ఇంకేం చూల్లేదా మీరు ఓటీటి లో ఏం చూలేదా మీరు
ఏ ఏంటి
చూడలేడండి ఇ మధ్య రీసెంట్ గా ఓ టి టి లో సినిమా దురంధర్ రిలీజ్ అయింది
అవునా దురేంధర్ చూడలేదండి కరా అని ఒక మూవీ రిలీజ్ అయిందండి ఆ సినిమా చూసిననని అండి ఉన
రీసెంట్గా నేను మూవీ అంటే కరా బాగుందా
ఉమ్ బాగుందండి ఇక బాగుంట ఉవేత చూడ వచ్చు అండి మొత్తం అంతా ఐ మీన్ బ్యాంక్ రిలేటెడ్ ఉమ్ ఇట్లా ఉందండి
లక్కీ బాస్కర్ మాధర్ ఆ
లేదండి లక్కీ భాస్కర్ కామెడీ టైప్ ఉంటది ఇది కామెడీ టైప్ కాదు రాబరీ
ఓకే ఓకే లక్కీ భాస్కర్ కామెడీ టైప్ ఉంటది కానీ అది స్టాక్ మార్కెట్ ఇది రోబరి
ఆ అవునండి
ఓకే టూ ఆర్ డిఫరెంట్ జోనర్స్
అ అవునండి
ఓకే
కానీ చూడవచ్చు అండి మూవీ ఉమ్ బ్యాంక్ లో వాళ్ల దా అవునండి అవునండి
ఇంకేమండి సీరియల్స్ చూడరా మీరు
సీరియల్స్ రండి సీరియల్స్ లో నేను చూసేదంటే రాధాకృష్ణ సీరియల్ బాగా చూస్తానండి డైలీ చుస్తాను
ఉహుమ్ బావుంటుందండి రాధాకృష్ణ. మహాభారతం
ఆనందిరాయి
ఉహ్ మైథాలజీస్ స్టోరీస్ అన్ని బావుంటాయి. చుసేకి మనం ఎట్ల అయినా సరే భారతం బుక్ చదవం అండి. చదవం కనీసం అట్లన్నా తెలుసుకన్ మనం చూస్తే ఇంట్లో కూడా చుస్తారు. ఎంతో కొంత తెలుస్తా ఉంటది.
అంత నిజమేనండి ఉహ్ ఇంకేంటి ఉహ్ ఇంకేంటండి ఏంటి
మీరే చెప్పాలండి
ఉహ్ రాధా కృష్ణ సీరియల్ లో నాకు కృష్ నా క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అండి. రాధా కూడా అండి ఉహ్ రాధాకృష్ణ బోత్ అండి.
కామెడీగా ఉంటారండి.
అవునండి పాపం అమాయకూడండి ర బలరాముడు.
కొంటాన్
అదైతే నిజమండీ.
హమ్ స్టోరీ బాగా నడిపిస్తారండి కామెడిగా ఇ ఎ సీరియస్నెస్ లేకుండా
ఆ సీరియస్నెస్ లేకుండా ఐ మీన్
యాక్టింగ్ బావుంది
ఉహ్ మీరు కూడా చూస్ తార అండి ఆ ఆ
ఇప్పటి నుంచి చాలా మంచిగా వర్కౌట్ చేసింది దానిపైన.
ఉహ్ అది అయితే నిజమండి ఉహ్
బావుంటది చూసేకి
అవునండి చాలా బాగుంటది ఆ సీరియల్
ఉహ్ చాల బాగుంటది బాగా అనిపిస్తుంది దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే సంగీతం అండి
అవునండి ఫ్లూట్
చాలా బాగుంట్
ఉమ్మ్ కృష్ణా ఫ్లూట్ దాంట్లో బాగుంటదండి ఉమ్మ్
మ్యూజిక్ బాగ్ కంపోజ్ చేసినారు
అవునండి
ఉమ్మ్
ఇంకేంటండి విశేషాలు
ఇంకేం లేదండి మీరే చెప్పలా
ఇంకేం లేదండి ఇంట్లో పని చేసుకోవాలండి ఇంకా ఉమ్ సరే అండి మరి ఉమ్ ఆ సరే అండి బాయ్ ఉమ్మ్